హలో
చెప్పు మే
ఆ
ఆ చెప్పు
ఎందుకలా
తాన్న
ఏం షాపింగ్
చూస్తున్నా చేయలేదు
ఆహా మే నాకు మింత్ర ఆర్డర్ రిజెక్ట్ జేసినాడు
ఏవ మింత్రావాడ నువ్వు కరెక్ట్గా పెట్టు
ఇప్పుడు కూడా బే
నేనే ఏం చేస్త తెలుసా వాళ్ళు రిజెక్ట్ చేసిన పిక్సే రెండు రెండు లేదా ఒ క్ పిక్ తీసేసి మిగతావ్ పెట్టేస్తా అప్పుడు యాక్సెప్ట్ చేసేస్తాడువాడు
ఓ ఒ
మళ్ళీ క్లారిటీగా పెడతా అంటే మాయిశ్చరైజర్ అలాంటివి అయితే చేతికి హ్యాండ్ డ్ పూసుకొని అలాంటి డబ్బా ఒకటే పెట్టి హ్యాండ్ పూసుకొని అది ఓకటి బేడతా అట్లా ఏ డ్రెస్ కి డ్రెస్సులు ఆర్డర్ చేస్తే ఏఐకి ఇచ్చేసి క్రియేట్ చేసి పెట్టేస్తా ఇలాస్ ఫేస్ వాష్ లో అలా అయితే మనమే పెట్టాలి ఒరిజినల్ గా
మే నెను పెట్టింది ముల్తానీ మట్టిమే అది ఫేస్ కి నేను పూసి పెట్టాలమే ఇప్పుడు
అ..... ఆ ఒక్ పన్ చెయ్ కిచ్చి ముల్తాని మ నా పేస్ కి బూసి పెట్టని చెప్పు మ్....
చేద్దాం రేపు నువ్వే క్రియేట్ చేసి ఆపెయ్ కావాలని పెట్టలే నాకు రాదు
ఉమ్
ఎలాగో రేప్ వేస్తావ్ గ
ఉమ్
సరే పెట్టేయ్
ఉమ్ పెడతా
ఇ డయాగ్రామ్స్ ఎస్తే ఇది అయిపోతది
ఆ
డయాగ్రామ్ ఏస్తె ఇది అయిపోతుంది
ఉమ్ నాకీయి రేపు
అసైన్మెంట్ తెచ్చుకో
తెస్తా
ఎట్టో గొట్ట రాయాలంగా మళ్ళా రికార్డు ఒటి రాస్ సవాల మే భయం గుంది
ఉమ్
ఏం జేయాలనొ నీయి అయిపోనయ రికార్డ్ అయన్నీ
ఏది ఆ ఏందండి ఎండబ్ల్యూ ఓసి పార్ట్ వన్ కరెక్షన్ అయిపోయింది పార్ట్ టూ లో ఒకటే అయ్యింది
ఆ మేమోన్న ఫ్రైడే కాలేజే లేదంటే నె సామి మ ఉంది ఉందనుకున్నం ఆట అయితే మనకి అటెండెన్స్ పోయింది రెండు రోజులే కదా టూ అండ్ హాఫ్ డే
ఊమ్ అవును
దినిలా ఉంది ఉంది అంద అనుకున
ఏ హాలి డే ఇచ్చేసినాడేమో
ఇచ్చెసినాడు
ఎట్టారార్లే పెట్టుకునే వేస్ట్ అనుకోనింటాడు
అవును
ఎందుకంటే బాగా వరుసకు ఒచ్చినయి అందరు లీవలు వొచ్చారు గదా ఎట్టైనా
ఇంగ అందులో ఫ్యాకల్టీకి పండగలు
ఉమ్
కావాలా లీవులు ఆమెకిచ్చేసినట్టున్నాడు ఎంజేస్తున్నావ్
ఏమి చేయాలా
ఉమ్ నిన్ లా ఫోన్ జేసిందా
కేసింది
ఎంజెప్పావ్ ఆ అదో
చెప్పు
ఏం జెప్పా ఆంటీ ఏం బయటికివోతననిందా
ఉమ్
బయటికి పోతా అని చెప్పిందంది పొయిందా
తెలిదు నాక్ గూడా నేన్ చేయలేదు ఆ పిల్లకి
చేసిందంటివి గదిప్పుడే
ఆ పిల్ల తిరుమలా గురించి అడిగింది అంతే
ఓహో పోతాందంటన కన్ఫార్గా
పోతానని చెప్పింది
ఉహు పోనీలే పోయేటిదది ఉహ్ ఉహ్ ఉమ్ ఉహు ఉమ్ ఊహ్మ్ ఉమ్ ఒచ్చింది ఒచ్చింది నా చినుకు ఇబొమ్మలే పట్టం దొంగ మోకపియి
కాల్
ఏ నీకాడ ఏరెసర్ వుందావే
ఉంది హ్మ్
రేప్ మర్చిపోకుండా బుక్ తెచ్చుకో
తేస్తా
లేదంటే ఇప్పుడు కొన్ని ఫోటోలు పెడితా రాస్తావా ఇప్పుడు కొన్ని ఫోటోలు పెడతా రాస్తావా
హు ఇప్పుడు లేదులే యుపి ఐడి ఆడ్ కా లేను దాంట్లో సుస్తాలే
ఆహ్ ఏందీ
హు
ఏందీ యూపి ఐడి
కార్యలో మే
ఆ
ఆడ్ కావలేదు అని అడి ఆహా
ఆ
నీకు అది తెలియదులే గానీ మళ్ళా చెప్తా
సరే
హ్మ్
ముందు చెప్పాలిగా
ఏమని
ఏమని అంటే ఆమని ఆమని ఆమని ఆమని చెప్పాలి
హ్మ్
మియావ్ మియావ్ అమియా
చెప్పండి యా
హు హు మా బుడ్డిదంటది అమియా అని
హుహు అంతే
మామ కూతురు మా మామ కూతురు
ఉహూ
అయిన ఎంత బాగా తెలుసా రాను ముంబైకిిరాను అని పాడుతది పాట
హ్మ్
క్యూట్ గా పాడతది ఎగరమంటే ఎగురుతుంది పిచ్చిది ఎగురుతుంది చూడు అట్టే ఎగురుతుంది నేర్పించాలి ఆయమ్మీ కి డ్యాన్స్ డ్యాన్స్ క్లాస్ కి పంపించాలి మేము ఎట్టా అట్టాంటియన్ని చేయలేక పోయినాం చదువు చదువు చదువు అని బట్టి పోనాం వాళ్ళకన్నా నేర్పిద్దాం
హు
కొంచెం వాళ్ళన్నా ఇదైతే
అదే కదా
బాగుంటది
హ్మ్
నువ్వు
ఏంది నేను
మీ పిల్లోలని
నేను అన్ని నేర్పిస్తా అబ్బా నేను ఫ్రీగా వదులుతా అట్లని చెప్పి తులగపని చేస్తే వాతలు పెడతా
అంతే కదా అ మ నే
చేయర్లే మంచి బిడ్డలు
చూద్దాం చూద్దాం
నా బిడ్డల్ని పెళ్లి చేసుకోను
హ్మ్ వరుస అయితారు కదా టైంకి ఇచ్చేస్తలే
హ
వరుసయితారుగదా అంతా ఇచ్చేస్తాలే ఇంకా ఆలు లేదు సూలు లేదు అన్నట్టు అప్పుడే స్టార్ట్ అయింది
అదే నిన్న ఎట్టా వర్సే చేసేద్దాం బావుంటది ఇప్పుడు ఈల్లుండారు చూడు బోడిరెడ్డి గారు
ఆ
బోర్ రెడ్డి వాళ్ళు కూడ వర్సె
మేమే కదా మాకు వాళ్ళకు వరసలేదు అన్న తమ్ముల్లం అట్లా అయి మీకు వార సేలె
ఎందు కంటె మామ్మ కాబటి మాంగారత్తా వరసలు వచ్చారు కదా
జయితే మాకు వరుస
మాకు వరుస లేకపోతే మీకు వరుస ఉండరుమే వర్స ఉంటారు మాకు వర్స ఉంటే మీకు వర్స ఉండరు
నేను నేను చెప్తన్న కదా అంటే మీకు మేమ్ వర్స అయితాం
ఆ మీరు వర్స ఉంటారు.
మ్ సరే కట్ చేస్తున్న
వినబడతుందా